హలో వే. వినిపిస్తుందా. ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు.
ఏమ్లేదండ్ ఏమా మా స్నేహితురాలతో మాట్లాడుతున్నా ఎంతసేపు ఇంకా మళ్ళ మీ చేసిరు
అవునా ఏమంటుందండి మీ స్నేహితురాలు.
ఏమంటలేదండి ఆమెకి ఒక ఉద్యోగం చూడు చూడు అంటుంది అయితే మా నాన్నగారికి అడిగి చెప్. చెప్తాలే నా అన్నా
అవునా పాపం తన కష్టాల్లో ఉన్నట్టుంది కదండి.
అ అవునండి చాలా అండి ఆమె తెలుసా అండి నాకు నిద్రలో ఫోన్ చేసిందిండి నేనే ఏమామ్తోటి నిద్రలనే మాట్లాడినంట నాకు కూడా తెలవదండి నాకు మళ్ళా నీ కాల్ లిస్ట్ చూసుకో నీ వీళ్ళు నాకి చేసిరు కదా అని గుర్తుపట్టి మళ్ళా గుర్తు తెచ్చుకుంటున్న ఆమె నాతోటి ఏం మాట లడింది అని
అవునా గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఫోన్ చేసిరండి ఆమెకి
అవునండి అట్లా చేసేసరికి ఇగ ఆమె బాధ అంతా చెప్తుంది నాకిగ
ఆ బాధ చెప్పిందా ఆమె సోది చెప్తుందా లేకపోతే మీరే ఎక్కువ మాట్లాడుతున్నారా అసలు ఆమె మా ట వింటున్నారా నాకు తెలిసి మీరు
నేనే నిజ్యం చెప్పాలంటే నేను ఏమి వింలేదండి నాకు అవసరమైన ముచ్చట మాత్రమే నేనింటా ఎప్పుడైనా
అవునా అండి
నా నేను చెప్పాలనుకున్న ముచ్చోటైతే చెప్తా ఫస్ట్ తర్వాతనే ఆమె మాటలు ఇంటా లేకపోతే ఇనా
ఎందుకండి మీరు ఇట్లా అసలు ఎప్పుడు ఎప్పుడు మార్చుకుంటారు ఈ క్వాలి టి మీరు అసలు నాకు అర్థం కాదు
మరి లేకపోతే ఎందుకండి నాకు అవసరం లేని టాపిక్ నాకు ఎందుకు చెప్పండి నాకు ఎమనా పైసలు వత్తున్నాయా చెప్ప ప్పండి అల్లా
ఆమె మీ స్నేహితురాలే కదండి ఆమె కోసం ఒక జాబ్ చూసి పెట్టడం తప్ప
స్తాండి మీరు చేప్పినాంక చూడకుండా ఉంటారా కాని చూస్తా మా స్నేహితురాలకి చూడాలి అని నాకు తెలు సు కాకపోతే నాకు అవసరమైనయే ఇంట కదండి ఇటువిని ఇటు వదిలేస్తా అనమాట అట్లా నన్ను కూడా వదిలేసింది అనమాట అందుకే నేను అట్లా వదిలేస్తా ఆమె నన్ను వదిలేసింది తెలుసా అండి వదిలే సింది కాబట్టే నేను వేరే హాస్టల్ కి వచ్చి చదువుకు అంటేచా ఉంటున్నా అనమాట ఆమె నా దగ్గర ఉందని కూడా ఉండదు తెలుసా అండి అసలు నా దగ్గర అసలు నన్ను చు చూసుకోనే చూసుకోదు మంచిగా
అవునా ఆహా అవునా అండి
ఆ ఇంకా
ఏం లేదండి సెలువు
ఏం చేస్తున్నారాండి ఈరోజు
ఏం లేదండి ఖాళీనే ఉన్నాం
చదువుకుంటున్నారా మరి
చదువుకోవాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు భయం అయితుంది జాబ్ రావాలని స చేస్తున్నాం ఒక జాబ్ తగలట్లే ఒక అవకాశం లేదు ఇంకోక నెల అయితే మమ్మల్ని హాస్టల్ కాలేజ్ హాస్టల్ నుంచి బయటెళ్ళని బయటకి ఎళ్ళ అంటారు ఏం చేయాలో అర్థమైతే ఎక్కడికి ఎళ్ళలో అర్థమయితాలేదు ఏం చెయాలండి మీరే చెప్పండి
మేమేం చెప్తామండి మాకు ఉద్యోగాలు లేవండి మేము వెతుకుతున్నాం అనమాట రోజు వాకిన్స్కి ఎళ్ళడమే అండి వాకిన్స్ ఉన్నప్పుడు వాకిన్స్ ఎళ్ళండి మంచిగా చదువుకోండి ఎక్కువ చదవండి మిరు మాట్లాడడం రావాలండి ఇంగ్లీష్లో మాట్లా డమైన అసలు మనకు మాట్లాడడం రావడం వచ్చినా కూడా ఉద్యోగం ఉంటదండి
కానీ నాక ఆ మాట్లాడడం కూడా రాదే అవునా
స్కిల్స్ ఉంటే ఏ నాన్ ఐటీ జాబ్ అయినా ఐటీ జాబ్లోనే రావాలని ఏం ఉండదు ఐ నాన్ ఐటీ జాబ్లో కూడా ముప్పై నలభై వేలు వస్తాయి తెలుసాండి మీరు సంపాదించాలనుకుంటే
ఉమ్మ్ నాకు లేదండి
అయిందా మీ కట్లా ఉ పైసలోదండి
సూ నేను మాట్లాడిన ఎవరు పట్టించుకోరండి ఎగ్జాంపుల్ మీరే కదా అండి
ఎందుకండి నేను ఎందుకు వింటాలే వింటున్నా కదండి మీ మాటలన్నీ వింటున్నా అర్థం చేస్త సున్నాం నాకు అర్థం అయితుంది మీరు మాట్లాడేది
మీరే ఇందాక అన్నరు కదా మీ స్నేహితురాళ మాటలు పట్టించుకోని అనేసి
ఒకే ఒకే ఆహ అ అంట్లా అంటూర్రా అయ్యో కనే అడి అండి మీరు మర అట్లా పట్టుకో త అదేం ముతని
ఏంటి
నేను ఏదో సరదాకా అన్నా అండి అదే ముక్క పట్టుకోకండి ఉహ
అదే ముక్కన్ పట్టుకోకండి ఓకే అ
అదే ము అదే ముచ్చట ఆనాడు అర్ధ మలి ముచ్చ ట ముచ్చటని వట్టుకోకండి అంటానా
ఏంటండి
పట్టించుకోకండి నేను ఏదన్నా కూడా
ఓకే అ ఎందు పటి
సరేగాని ఊకోండి ఇక ఇంకేమనా ఉందా అండి
ఏం లేదండి ఫుల్ బట్టలు ఉన్నాయండి ఆ బట్ట బట్టలు విండాలి ఎప్పుడు చదువుకోవాలి నాకు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉందండి ఆ ఇంటర్వ్యూ క ఎలా వెళ్ళాలి బట్టలు విండాలి స్నానం చేయాలి
ఇ కొత్త బట్ట ఉత్కుతా కదాండి బట్టలు ఉత్కే ఇల్ండి వేస్సుకుట్రారు కొత్త బట్టలుేస్త కదండీ ఇంటర్వ్యూకి
మీకేల తెల్సు
మాకుడా కది స్నేహితురాలు ఉంటది ఏమనా ఇంటర్వ్యూ అయితే ఆమె తయారవుతుది కాగాని సదుకోదు
అవునా నను నింగ్ సేమ్ అట్లేనే నింతారై తనకైతే ఇంపార్టెన్స్ ఇట్టా అండి
ఆ అంటే ఇంటర్వ్యూ లో మన మన పర్ఫార్మెన్స్ కంటే ముందు మన వే ఆఫ్ అంటే ఏ డ్రెస్ వేసుకున్నావు ఎంత నీట్ డిగ్నిటీగా ఉన్నావ్ అని లుకింగ్ కూడా చూస్తారంటండి అయితే ఆమె వెనా పౌడర్ అన్ని తీసుకొని పోతుందిండి అ
అవునా
ఇగ పోయిందంటే పక్కా బుక్కుల కంటే ముందు పోడరు దువ్వనా జుట్ చుట్టేసుకుందాము ఏ బాత్రూమ్ దగ్గరకు పోయి ఎక్కడ జుట్టేసుకుందాం అనే ఆలోచననే ఉంటదండి మేకి ఆ డ్రెస్ డ్రెసులైతే కొత్త కొత్త ఏసుకుంటదండి ఆమె అమ్మో నేనన్న ఇంటర్వ్యూ కోతున్నావు నువ్వు పెళ్ళి కోతున్నావు అని కావాల్సింది నీ నీ స్కిల్ చూస్తాడు నీ మొఖం ఎన్ చూస్తాడు మొఖాన్ని కూడా కాదనీ నేను అంటలే అట్లాని గలిజు ఉన్నారని పంపయకుండా జాబ్ తీసుకోరా అండి ఆమెకి స్కిల్ ఉంటే ఎందుకు తీసుకోరు
డం ఇష్టమేమో లెండి
జాబ్ మీద స్కిల్ లేదండి ఆమెకు ఓన్లీ తయారు కావడంలోనే స్కిల్ ఉంది
అవునా అండి నేను కూడా అలానే అండి
అయ్యో అయితే మీరు ఫస్ట్ మారండి ఇగో ఫస్ట్ జాబ్ రావాలంటే స్కిల్ ఉండాలి కానీ వే ఆఫ్ ఓన్లీ ముఖం ఒక్కటి మంచిగా ఉంటే జాబ్ ఇస్తారా అండి మీకు ఇచ్చారా ఎప్పుడైనా మరి నీట్ గా తయారన ప్రతి కంపెనీలో ఇచ్చిరా మరి అది కాదు కదండి ఫస్ట్ మనం చదువుకోవాలి చదువుకున్నంక ఒకవేళ దానికి సంబంధించింది చెప్పగలిగినము అప్పుడు కొంచెం నీట్గా ఉండాలి డిగ్నిటీగా ఉం డాలి చున్నీ వేసుకుంటేనేమో చున్నీ వేసుకోద్దంటదా అంటే ఆమె అసలు చున్నీ ఎందుకు వేసుకోద్ద్దు నాకు ఆది అర్ధం కాదండి చూన్ని వేసుకుంటే ఆంటీ ఆంటీ అంటది ఆమె ఎందుకు ఆంటీ ఉందో నాకు అర్థం కాదు అండి
ఆమెకు ఇష్టం ఉండదేమో లేండి
ఆమెకి నచ్చదు ఓకే అండి మరి అందరు వేసుకున్న వాళ్ళు అందరికి జాబులు రావట్లేవా ఎంత మంది మా మా మా పిన్ని మా అక్క ఉంటదండి చెయబట్టి ఒక పదిహేను సంవత్సరాలు ఆమె చున్నీ లేనిదే అసలు ఆఫీస్కే పోదు
అవునాండి
సాఫ్ట్వేర్ లనే చేస్తది చున్ని లేనిదే ఆమె అసలు ఆఫీస్కే పోదాండి పదిహేను సంవత్సరాల నుంచి ఆమెకి పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాగ్నిజెంట్ లో ఉంది
అవునా అండి
ఆమె ఆమె వేసుకుంటదంట ఈమె మాత్రం వేసుకోవద్దంట ఇంటర్వ్యూ కి
ఆమెక్కడ చున్నీలు లేవేమో లేండి
ఆ అది అట్లా ఆ అట్లా అనో చ్చు గా చున్నీలు లేవంటే కొనిద్దాము లేకాపోతే అల్ల అమ్మ మననో కొనీపియ్యానో మేము అంటాం కాదు ఇంకా కొనిస్తామండి. మా అక్కడ పైసలు ఉంటే కొనిస్తా నేను అట్లే ఏమన్నాను గాని ఎందుకు కోనియనండి నేను మనిషినీ కాదా
సరే కొనియచ్చు కదండి. మరి నాకు ఒక్కటి కొనీయండి
మీకు కొనియాలంటే నాకు ఒక ఉద్యోగం రావాలి కదాండి. ఫస్ట్ మీకు ఇవన్నీ చెప్తున్నంటే నాకు కూడా ఉద్యోగం రావాలి వస్తే మా పక్క సగం జీతం మీకిత్తలే ఇగ ఉకోరిగా
మీరా అండి ఈ మాటలు చెప్పడే కానీ ఇచ్చులేదు చచ్చుడులేదండి
అయ్యో అట్ల మా ఒకసారి అట్లా అన్నారు ఎందుకండి
మరి నిజమే కదండి అది అందరు మాటలే చెప్తారు ఒక్కడు కూడా ఇయ్యడండి ఒక్కడు కూడా ఫ్రేండ్షిప్ ఫ్రేండ్షిప్ అంటడు ఫ్రెండ్షిప్ వాల్యూనే ఇయ్య డండి అసలు
అయ్యో రామా అయ్యో అట్లా కాదండి మీరు బు పొరపాడుతుంరు అందరు ఒకలాగనే ఉండరు కదండి మీకు ఇంకొక విషయం తెలుసా అండి చక్కెర తెల్లగానే ఉంటది సాల్ ఉప్పు తెల్లగానే ఉంటాది. అంత మాత్రన రెండు రుచులు సేమా మరి మీ దూరం నుంచి చూస్తే రెండు చక్కెర ఉప్పు సేమ్ ఉన్నాయి కదా అనుకుంటం దా కానీ దగ్గరకి పోయి చూస్తేనే కదా దాని విలువ అంటే దా దాని ఒక్కొక్క ధంది ఒక్కొక్క ఒక్కటి తెలుస్తది కదా
ఏ సినిమా చూసిర్రు రండి మీరు
ఇయలనే ఇన్స్టాగ్రామ్ ల చూసినండి నేను రీల్స్లలా
హ్ పక్క ఎక్కడనో అక్కడ రుద్దాలని రుద్దుతున్నారా అండి ఇది
మీ కాడ యూజ్ అయితది కదా అని చెప్తున్నాండి డైలాగు
వెరీ గుడ్ అండి
అంటే ఉప్పు తెల్లగానే ఉంటది అది తెల్లగానే ఉంటది
అంతే అంటరా అండి మీకు చెప్పిన ఎగ్జాంపుల్ నాకు అర్థమైందండి మీరు చెప్పినట్టే నేను పాటిస్ స్తానండి నాకు ఎందుకు జాబ్ రాదో చూస్తానండి
ఆ ఉప్పు చక్కెర ఒకటి అని అనుకోకండి పక్కా వేరు వేరు ఉప్పు వేరేనే చక్కెర వేరేనే
ఓకే అని అనుకోను ఉప్పు వేరు చక్కర వేరు నాకు ఇప్పుడు తెలిసిందండి జ్ఞానోదం అయింది నను చెప్ ప్పారు కదా నాకు పెద్ద జ్ఞానోదంఅంది
ఇప్పుడు ఎల్లుండేది ఎల్లు ఇప్పుడు ఎల్లుండేది దానికి మీరు రెడీ కావడానికి ఇచ్చే టైము చదువు మీద పెట్టండి ఎందుకు జాబ్ రాదు నేను చూస్తాను మీకు
సరే అండి
జాబ్ వచ్చినాక మళ్ళా మీరే ఫోన్ చేసి నాకు అంటరు అమ్మ నాకు జాబ్ వచ్చింది మీ వాళ్ళనే మీరు ఇట్లా అనడం వల్లనే నాకనీ అనాలి అట్లా అనాలి మీరే